ఆ చెచాను ఇవాడ వెదర్ ఎలా ఉంది మీకు
ఓ చాలా కూల్గా ఉంది ఎందుకంటే రైనీ సీజను స్టార్ట్ అయింది కదా
మాకు ఇంకా ఉక్కగానే ఉంది
అంటే మీకు వర్షం పడలేదా
పళ్లేదు
అయ్యో ఇక్కడ పడింది కదా
ఏమో మరి ఎలినో అంటన్నారుగా విన్నాదాది
ఏంటది
ఎల్లినో పెట్వా అన్నాడు ఎక్కువగా పద వంటా
అవునా
ఉ
ఏమో మరి మనకైతే ఇక్కడ సిటీలో నిన్న పడింది వర్షం బాగ
మాకు పల్లేదు ఉ పతే నైటు పతంది మోనింగ్ పదత్తలేదు
అంటే మనకు ఎట్లా ఉంటయంటే ఈ యొక్క వాతావరణాలు అనేక రకాలు ఉంటాయి కదా పిఎందా
ఆ
తర్వాత క్లౌడీగా ఉంటది. తర్వాత రైైనీగా ఉంటది తర్వాత గాలులు విండిగా ఉంటది.
వింటర్
ఊ మళ్ళా తర్వాత ఒచ్చేసీ ఉష్ణోగ్రతలు గాడ్డా కట్టే దానిక్ వర్కు వెళ్తాయి అంటే ఇది అయిన్ తర్వాత అట్లా ఒస్తది గద
మన తైదూ ఆలవాలే కద్దారు క ఏలా ఉన్నావ్
హు
ఆ తూ ఉంతయ అమ్మి కత్తయి ఇట్
ఏమో ఈ ఏ వర్షమో ఎలా బడ్తుందో ఎడారి ప్రాంతాల్లో పడే వాటి లను బెర్గే రాంన్ లంటారంట
ఆ
ఒక కాలంలో వర్షము సగటు కంటే ఎక్కు పడింది అనుకో దాన్ని ఒచ్చేసి అతివృష్టి తక్కువ ఆ తక్కువ బడితేనును అనావృష్టి అట్లా అంట్రంట
అవున్ అలా అంతా నేను విన్నా
ఊ మనకేందాంటే అస్లా వర్షము ఎలా అంటే అంటే సముద్రాల నుండి నీరు అం త ఆవిరేపోతుందంట. అదే తేమా తిరిగీ ఆకాశంలోకి ఓక బుడగలాగా ఏర్పడి ఆకాశానికి తేల్తుంది అది అలా అది ఆవిరేయ్యి మనకు వర్ష రూపంలో కింద బడ్తుందంట
అవును
అలానే మొక్కలు గూడా ఉ చెప్పమ్మా
ఎప్పుదూ అదీ ఆపోదిత్ అయిందంత ఎల్ నినో వల్ల ఎల్ నో అంతే విన్నదా
ఓ వినలే
అవునా ఇప్పు వాతావ్ణాలూ ఆపోదిత్ అవుతే అంత అమ్మే కాలో ఎన్నదు అన్నకి అమ్మేకాలో వానాలు పాత్తయంత
హు
మనకి ఎన్నాలు పత్తే అని
అవును ఎందుకంటే ఓ ఈ సంవత్సరం ఎండలు బాగు ఉన్నాయి ఓకే ఇంకా వర్షాలు కూడా బాగా ఉంటాయి అనేది చెప్పలేం
వాన్ ఎన్నళ్ళు ఇంకా వత్తాయి అన్ని విన్నాను నేను న్యూత్ లో
అవును
మీకత వాన పడిన్నా
ఊ నైట్ పడింది సల్లగా అయిపోయింది ప ఇది రెండో వర్షం పడింది అంటే రెండో వర్షం అంటే ఇదొక నార్మల్ ఏ అంటే ఊర్లో పడే అంత పెద్ద వర్షం ఏం కాది
అవును మా తిన్ననప్పుడు జూన్ వత్తే తాదు పొట్టిన తాంతం వానలే పత్తూ ఉన్నేవి
ఊమ్
ఇపుడెక్కడ ఇప్పుడు లేవు బాగా వానలు
ఊ అవును ఏందంటే మనకు వర్షాలు పడితే కూడా సరైన టైమ్ లో పడితేనే మనకు పంటలొస్తాయి
అవును
పంటలు వస్తేనే కదా మళ్ళా జీవనాధారం మనకి రైతు దగ్గర పం టలు బావుంటేనే ఫుడ్ అనేది మొత్తం అందుతది
ఊ
ఊ ఫుడ్ బాగుండలేదు అనుకో ఇంక అక్కడ పండకపోతే మనకి ఇబ్బంది అవుతది
ఊ ఇప్పుడు అది త ముత్తం మీద ఆవిడుంటదంట
ఊ
ఆవిడి తిట్టపైన వెదర్ చేంజట్ అయిపోతాయి అంతా
ఊ అవును ఇంకోటి మనకి ఎక్కువగా ఇప్పుడు డెల్లీలో అయితే ఎ క్కువ్ గా అక్కడ ఇది ఉంటది అనమాట పొల్యూషన్ బాగుంటది
అవును
ఊ రోగాలు ఎక్కువ వస్తాయి ఇంక రోజు రోజుకి ఏమవుతుందంటే అది ఎక్కువైపోతుం పొల్యూష ఓ వాహన కాలుష్యం ఎక్కువైపోతుం కాలుష్యం ఎక్కువైపోయింది అని అంటే అక్కడ రోగాలు ఎక్కువైపోతాయి క్ర ఇంకా చాలా నష్టాలు వస్తాయి అందుకనే మన కేన్ అంటే ప్రతి ఒక్కరూ చెట్లని పెంచుకోవాలి వాటి మీద అవగాహన పెంచు కొవాలి ఇప్పుడు ఏముంది పాపులేషన్ ఎక్కువయ్యిపొయ్యే కొందికి ఇళ్ళు అనేది ఎ క్కువ అయిపోయినాయి అసలు ఒక రెండు గజాలు దూరం తో టి ఇల్లు కట్టేస్తున్నారు కదా
వున్ ఇంకా ఇంకా లోపలికి వెళ్తాయి భూమి లోప
ఊ అందుకనే అసలు ఏందంటే రోజు రోజుకి ఇప్పుడు బెంగళూరు సిటీ లో అనుకో అంత గ్రీనిష్ ఉంటది అలానే అక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా సాయంత్రానికి వర్షం పడుతది
ఆ
ఎంత పొల్యూషన్ ఉన్నా కూడా ఈవినింగ్ కల్లా వర్షం పడుతది
మొక్కలు ఎక్కువ ఉంటాయి అక్కడ
ఉ గ్రీనిష్ అందుకే నేను చెప్పట్ లేదా ఎవరైనా మొక్కలు పెంచాలి ఐడియా లేకపోయినా కొంచెం ఏందంటే మనము ఎంత మన పర్యావరణాన్ని కాపాడుకుంటే ముందు ముందు ఉన్న మన వచ్చే తరాలకు ఉపయోగపడుతది
ఎవడో ఒక్కడు అనుకుంటే అయిపోయేది కాదుగా అన్నది అంట
అవును అందరూ కలిసికట్టుగా అది అనుకుంటేనే అవుతది కానీ నేనే చెయ్యాలని అంటే కూడా కాదు ఒక్కరితోటి కాదు
అవును
ఉ అదే ఆ ఒక్కరితోటి కాదు అని కూడా వదిలేయకూడదు కూడదు ప్రయత్నించాలి మనం
ఉ ఇన్స్పైర్ అయ్యి కూడా కొంతమంది చేస్తారు
హూమ్
ఉ నేను ఒకటి
పొద్దున్నే విన్నాను ఒక ఆడపిల్ల పుడితే వన్న మొక్కడు పెట్ట తదంతా ఒక్క ఊళ్ళో
ఉ
అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఉన్నారుడు కాబట్టె ఇంకా మనం ఇలా ఉన్నాం
ఉ అది కూడా వాస్తవమే ఎందుకంటే కొన్ని ఏందంటే అన్నిీ వాళ్లే పెట్టుకోవాలి ఇంకొకటి ఇల్లు సొంత ఇల్లు కిరాయి ఇల్లు అట్లాగగా కాకుండా ఎవరైనా కూడా గ్రీనిష్ ఎంత ఘనంగా చేస్తే మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని మనకు ఆక్సిజన్ స్వచ్ఛంగా ఇస్త ఇస్తది కదా
అవును
అందుకనె మనము ఏంటంటే మన కోసమే కాదు మన చుట్టుపక్కల వారికి కూడా మంచిగా ఉండేటట్టు ఆలోచించాలి సెల్ఫిష్ గా ఆలోచిస్తే ఎలా ఉంటది ఆరోగ్యాలు కరాబ్ అవుతాయి రేపు మన వాళ్ళు మన పెద్దవాళ్ళు అట్లా ఆలోచ చర్చించుంటే ఈ రోజు మనకి ఈ మాత్రంమన్నా ఉండేది కాదు కదా నెగిటివ్ గాా అలోచించి వాళ్ళు పాజిటివ్ గానే ఆలోచించి అన్ని డెవలప్ చేసుకొని వెళ్ళారు వాళ్ళ నుంచి మనము స్ఫూర్తి పొంది మరల మనము వాళ్ళదారిలోనే నడుస్తున్నాము కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఆకాశము భూమి సేమ్ ఉంది కదా నక్షత్రాలు వస్త న్నయి నీళ్లు అలానే వస్తున్నాయి అవునా కొన్ని కొన్ని టెక్నాలజీస్ చేంజెస్ అవడం వల్ల ఏమవుతది ఈ మ్యాన్ పవర్ తగ్గిపోతది
తకిపోయి మీట్టన్ పవర్ ఏకువయి కయూ పొల్యూచన్ అయిపోతాన్నే
నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి
అవును ఏఐ లోబో
ఉ రోజు రోజుకి నిరుద్యోగ సమస్య ఎక్కువయిపోతది
ఉ
నలుగురు చేసే పని ఒక సిస్టమ్ తోటి చేస్తారు
ఆ
అందుకని మనము ఎంత తొందరగా మనము అన్ని రకాలుగా కూడా డెవలప్ అవ్వాలి తెలియని విషయాలని నేర్చుకుంటూ ఉండాలి ఏమి చేయలేమని అన్నట్టు ఉండకూడదు మనం కాలానికి అనుగుణంగా పరిగెత్తాలి తప్ప అలానే కూర్చోకూడదు ఆ
అది నిజమే
ఉ ఇంకోటి ఇప్పుడు అసలు ఒకటే సిటీ లో ఉంటాం కదా ఈ మూల్నా వర్షం పడితే ఆ ముూల్నా బడు
అవును అది మేయి కాదు ఎక్కువ ఉంటే
ఉ ఎందుకు పడుతుంది అంటే పొల్యూషన్ పొల్యూషన్ ఎక్కువైపోయింది ట్రాఫిక్ ఎక్కువైపోయింది నడిచే శ్రమని తగ్గించేస్తున్నారు ప్రతి దానికి వెహికల్ వాడుతున్నారు కదా
ఆ అవును బ పెట్టింతో నాలు గుదు ఉంటే తంత ఇట్టదు బైక్దే
హ ఇంకోటి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఏం చేస్తారు ఇంట్లో చదువుకొని వెళ్తారు బైటికెళ్ళినప్పుడు ఏమవుతుందండి వాళ్ళకి స్కూల్కెళ్ళేటప్పుడు బ్యాగ్ ఇస్త త్తరు బ్యాగ్ ఇచ్చినాక కొంచెం దూరం నడవాల్సి ఉంటది అవునా ఇప్పుడే అలా లేదు
ఏమీ
మంచిగా ఇంటి ముందుకే వె వెహికిల్ వస్తుంది ఎక్కేస్తున్నారు ఇంకా
ఆ లాబిటొ
ఉ అట్లా అలవాటైపోయింది
ఉ
చిన్న చిన్న పిల్లలకి హార్ట్లు ఇవి అవి వొస్తున్నాయి కదా
అవును అదీ పొల్యూటన్ బట్టి దెనా నెట్
జూ
ఇలా ఒత్తాలి
మ్
డీఎన్ఏ లో ప్రాబ్లం ఒత్తాయి
మ్
క్యాన్సల్ ఒత్తంది ఇప్పుడు తిన్న పిల్లలకి
మ్
క్యాన్సల్ అనీ టీవీ అని
ఓకె. ఓకె మరి మ్
ఓకె థ్యాంక్ యూ బాయ్
బాయ్ థ్యాంక్ యూ
ఏం చెత్తన్నావ్ అంజలి